హలో
గుడ్ ఈవినింగ్ బ్రో
వెరి గుడ్ ఈవనింగ్ బ్రో
వినిపిస్తుందా బ్రో వాయిస్ క్లారిటీగా
ఇప్పురు ఏదో డాక్టర్ సవన్ సేన్
ఆహా అలాగ ద్రోనావాయి నీట్గా అం పిస్తుందా ఆ ఓకే బ్రో మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడదాము గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి
యా బ్రో ఓకే
ఆ అంటే మీకు ఏ గేమ్ లేకుంటే స్పోర్ట్ అంటే చాలా ఇష్టం బ్రో
బొప్పట్
అవునా బ్రో బెందు కాని బ్రో అంటే మీకు చిన్నప్పుడు నుంచి అడ్డం అలవాట ఆ ఎవరు ఎందుకంటే ఆటలు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం ఆ ఆ ఆటలు మన శరీరాన్ని చాలా ఆ మరియు మనసుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆ పెద్దల వరకు అందరు ఆడే ఆటలు గదార అవును బ్రో
మెయిన్ గా ఆటలు రెండు రకాలు ఉంటాయి అంటారు బైట ఆటలు మరొకటి లోపల ఆటలు అదే అవు
సరిగ్గా మాట్లాడగలరా మీరు
సరిగ్గానే మాట్లాడుతున్న గదండి
మీ స్లాంగ్ కొంచెం డిఫ్ డిఫరెంట్ గా ఉండాలి కొంచం
అంటే మ మాది గోదావరి అండి అందుకే
ఓకే ఓకే
అవునండి బయట ఆడే ఆటల్లో క్రికెట్ ఫుట్బాల్
డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఆ అవునండి నావు బయట ఆడే ఆటల్లో ప్రధానంగా క్రికెట్ ఫుట్బాల్ కబడ్డీ వాలీబాల్ లాంటివి ఉంటాయి ఆ సో ఇవి శరీరానికి మం
వ్యాయామం ఇస్తాయి
ఓకే ఓకే బ్రో
మెయిన్లీ ఆటలాడడం వల్ల మనకు డిసిప్లైన్ టీం వర్క్ లీడర్షిప్ వంటి మంచి లక్షణాలు వస్తాయి.
అవు ఓకే అప్పుడు
ఆ ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారు
అవునండి ఆన్లైన్ గేమ్స్ కి చాలా అడిక్ట్ అయిపోయారు ఈ కాలంలో ఆ అవునండి ఆహా అది కూడా కరెక్ట్ అండి ఆ మాకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు లేదండి
అయ్యో
సరే అండి మీకు క్రికెట్ అంటే ఇష్టం అన్నారు కదా క్రికెట్లో మీకు ఎవరంటే ఇష్టం అండి విరాట్ కోహ్లీ అండి నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆయన గేమ్స్ చూస్తూ పెరిగాను గమ్ చూ పవ అలా నేషనల్ కి ఏమన్నా అంటే స్టేట్కి అలా ఆడారా క్రికెట్లో
క్రికెట్ ఆ లేదండి క్రికెట్లు స్కూల్ లెవెల్ వరకు ఆడాను అంతే అవునండి
ఆడేవారా డైలీ అంటే తరచుగా ఆడేవారా
టెన్త్ వరకు తరచుగా ఆడామండి మరి ఇంక టెన్త్ తర్వాత ఏజ్యుకేషన్
ఉహు ఉ ఓకే అండి మీరేమన్నా అడగాలనుకుంటున్నారా నన్ను నాకు షర్టిల్ అంటే ఇష్టమ అండి అంటే చిన్నప్పటి నుంచే ఆడుతునే వాన్ని అండి మధ్యలో కొన్ని రోజులు ప్రాక్టీస్ తప్పోయింది
అవునా మరి డబల్ ఆడతారా సింగిల్ ఆడత
ఏలా అంటే అలా అండి పరిస్థితులను బట్టి అన్న మనుషుని బట్టి అంటే మాస్ సైడ్ అలా గ్రౌండ్స్ ఏం లేవండి ఇండోర్ గ్రౌండ్స్ ఇలా బయట ఆడేవాళ్ళం అండి అంతే ఇలా కొంచెం గాలి తక్కువ ఉన్న చోట అక్కడికెల్లి అలాగ ఎళ్ళమండి
ఏ షటిల్ బ్యాట్ ఉందండి మీ దగ్గర తెలుసుకోవచ్చా
అంటే ఏమంటే ఏమండి కంపెనీనా
ఏమొ అండి మీ
ఏమో అండి మీకె తెలియాలండి అలా ఏం లేదండి నేను నార్మల్గా ఏదో నాకు గుర్తు లేదు సరిగ్గా పేరు అహ ఏం లేదండి జస్ట్ నేను ఊరికే నా ఇష్టంతో ఆడతాను లేదా మనకి వ్యాయామంలాగా ఉంటదని ఆడుతుంటాను
ఔనా అండి స్కూల్ ఏమన్న ఆడండి స్కూల్ లెవెల్లో లైక్ గ్రిగ్స్ అలా జరుగుతాయి కదా దానికి ఆడరా
మేము వెళ్ళే సమయానికి అలాంటివి ఏంటివి తెలియవండి మా స్కూల్లో నిర్వహించలేదు స్కూల్లో మామూలుగా స్కూల్ ఫెస్ స్కూల్ ఫెస్టివల్స్ అలా ఉం అంతే కదండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్
అవునవునవును ఆ
ఆ అలాంటివి పెట్టినప్పుడు ఆడేవాడినండి
ఎక్స్ ప్రేరణ్
పేరు ఫేసుక్కరద నాకూ జడేజా అంటే ఇష్టం అండి మీరు క్రికెట్ ఇట్లా అడిగారని నేను అనుకున్నా అండి మీరు స్పెషల్ గా మంచివి చేయట్లేదు కదా
అదే చెప్
ఆహా నేను మొన్న క్రికెట్ మ్యాచ్ చూసినప్పటి నుంచి ఎవర ఏమడిగినా నేను క్రికెట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా అందుకు అలాగే చెప్ ప్రసారండి
శట్
ఎల్లోవన్ అంటే మన తెలుగు అమ్మాయి పీ వి సింధు అంటే ఇష్టం అండి
అ ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఏమైనా
అలా ఏం లేదండి నాకు జస్ట్ నేను నా బాడి వ్యాయామం కోసం ఆడుతుంటాను అంతే
మీ ఇన్స్పిరేషన్ ఎవరండి
ఏమిట్లో అండి దేనికి షటిల్ ఆడడానిక
ఆ అవును దానికే అండి
అలా ఇన్స్పిరేషన్ అలా ఏం లేదండి చెప్పాను కదా నేను ఊరికే టైం పాస్ కలా అంటుంటానని పోనీ మీ లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఎవరండి? మ్మ్ లైఫ్లో ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మా నాన్నగారేనండి.
అవునా అండి?
హ్మ్ మ్మ్ ఎందుకంటే మనం ఎక్కడెక్కడ్ క్కడో చూసి మోటివేట్ అయే కన్నా, మన ఇంట్లో మన వాళ్ళు పేరెంట్సే కష్టపడుతున్నరండి వాళ్ళన్ కష్టాన్ని చూసి మనం అర్థం చేసుకోవాల
వావ్
చదివించడానికి ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళు
అదే మీ ఇన్స్
ఆ ఆ అవునండి
అదర్
నేనా అండి నేను క్రికెట్ ఆడతా అండి షెటిల్ తో పాటు క్రికెట్ కూడా ఆడతానండి నేను
అవునా అండి ప్రిఫేరెన్స్ దేన్
హ్మ్ అంటే అదేం లేదండి ఏది అవైలబుల్గా ఉంటే మనకి అది ఆడుతుంటానండి. అంటే క్రికెట్ అంటే చూడ్డం చూడ్డం చాలా ఇష్టం అండి క్రి క్రికెట్ అంటే దానికి అంత మంది ఫ్రెండ్స్ ఇప్పుడు జత కడతారు కదాండి ముందులాగా ఎవరి పన్లో వాళ్ళు బిజీ గుంటారు నేను చిన్నప్పుడు ఐద్ స్కూల్లో ఒక సెవెంత్ క్లాస్ అలా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానండి.
ఎవరైనా
ఆ అలా లే రీసెన్ ఏం లేదండి రెండు వేల పదహైదులో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు, స్కూల్లో అందరూ దాని గురించే చర్చించేవారు. నాకు ఒ అప్పుడే అండి మీ ఫేవరెట్ ప్లేయర్ కోహ్లీ ఉన్నారు కదా, అతను సరిగ్గా ఆడలేదని ఏదో అంతా ట్రోల్ చేస్తుంట్రీ. ఎందుకందరూ ఒకని గురించే మా మాట్లాడుతున్నారని నేను కొంచెం ఇంట్రెస్ట్ పెట్టానండి చూడ్డం ఇంకా ఆ తర్వాత నా ఇండియన్ ప్రీమియర్ మీకు వచ్చింది కదండి! తప్పని కాదండి అంటే నాకు నేను చెప్తున్నాను, నేను జరిగిన నిజమైన సంఘటన అండి అది. అంటే అతను గొప్పవాడు కాబట్టి ఆలా అనుకున్నారు
మ్
ఓ జడేజా రవీంద్ర జడేజా అంటే ఇష్టం అండి
ఎందుకండి తెలుసుకోవచ్చా
అంటే బేసికలి నాకు లెఫ్ట్ హ్యాండర్స్ అంటే కొంచెం ఇష్టం అండి అలాగే అతను అదే అండి చెప్తున్నా చెప్తున్నా అండి అ అంటే అతను బ్యాటింగ్ బౌలింగే కాకుండా అతను మంచి ఫీల్డర్ అండి అందుకు నాకు ఇష్టం చాలా ఆక్టివ్ గా ఉంటాడు ఫీల్డ్ లో
మ్ హు
మంచిగా ఫీల్డింగ్ చేసుకుంటారండి
వ్యక్తిగతంగా ఏమన్నా ఇష్టమాండి అతను
వ్యక్తిగతంగా ఏం లేదండి క్రికెట్ పరంగానే వ్యక్తిగతంగా అంటే మన ఇ ధోని అంటే కొంచెం గౌరవం అండి
ఎందుకు అండి అతను ఏమైనా చే
అతని అతని మైండ్ సెట్ అతని బి చేయరు ఆన్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ అతను మార్ మాట్లాడే మాటలు ఇవి కొంచెం మనకు మోటివేట్ అవుతాయండి
మన తెలుగు వోళ్ళలో ఎవరు ఇష్టం అండి క్రికెటింగ్
మనకి తెలుగువోలు లో అంటే అప్పట్లో వివిఎస్ లక్ష్మణ్ గారు బాగా ఆడేవారు
ఆహా
ఇంకా ఇప్పుడు అంటే మనకు ఇంకా తిలక్ వర్మ బాగా ఆడుతున్నాడుండి అవునండి మొన్న చూసారా మీరు మ్యాచ్ మ్యాచు వరల్డ్ కప్ మ్యాచు ఫైనల్
లేదండి ఏదో కొంచెం బిజీగా ఉండే చూడలేదు
అవునా లేదండి ఇండియా ఎలాగో గెలిచింది నేను చూసానండి ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఇంకా ఆ రోజు సాయంత్రం అంతా అదే పని అండి
మీ ప్రియమైన బెట్టింగ్ గిటింగ్ అలాంటివి ఆడతారండి
ఇలాంటివి ఆడకూడదుండి తప్పు
ఇదే అండి చాలా మంది అడిక్ట్ అవుతున్నారు న ఏమైనా ఉందో తెలుసుకో కున్నావేమే అని
అలాంటి అలవాటు ఏమి లేదండి
అది చీపన
ఏమండి అర్థం కాట్లే ఇంకో ఒకసారి చెప్పగలరు
సే నో
అంతే అండి సరే అండి గౌ గవర్నమెంట్ కూడా వాటి పట్ల జాగ్రత్త వహిస్తుందండి చానా యాప్ పులన్నీ దానిపైన నిషేధం ప్రకటించారు
అవునండి కానీ ని అలాగే ఆడుతున్నారు
అంతే అండి కొంతమంది ఉంటారు దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు మారరు కదా
అవునవునన్న
సరే అండి మీ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు